హలో మామ సూపర్ నేనా ఇంట్లో ఉన్నా నువ్వు
నేను హాస్టల్ లో ఉన్నా.
హాస్టల్లో నా ఓకే ఓకే ఎలా ఉంది మరి హాస్టల్
హాస్టల్ కూడా బాగుంది
బానే చెప్తున్నారా ఆ మీ పక్కన అక్కడ.
బానే
నార్త్ కదా ఎలా ఉంది
హలో
నార్త్ కదా ఎలా ఉంది అంటున్నా
బాగానే ఉంది ఫుడ్డే కొద్దిగా అటు ఇటుగా ఉంది మితాన్ని బాగానే ఉంది.
అచ్చ ఓకే ఓకే నైస్ నీకు మరి ఎలాగా ఇప్పుడు బీటెక్ తిన్నా తిన్నా తిన్నా సూపర్ నువ్వు. నేను తిన్నా నువ్వు.
నేను కూడా తిన్నా.
ఓకే
ఊతప్ప ఎంత రేటు ఉంది చెప్పు
ఊతప్పమా నైస్ మాగా మా మమ్మీ ఇడ్లీ వండారు ఇడ్లీయే
నీకే బెస్ట్ రా
అలాగే ఉంటాది హాస్టల్ రోజు అదే ఇడ్లీ. తింటే బోర్ కోట్టదా
అదే ఇడ్లీ అంటా నాకు ఉంటే నేను అంత చక్కగా తింటా
ఓకే అది మరి ఎలా ఉంది మీ బీటెక్ లైఫ్ అంత హ్యాపీ యా
సూపర్ ఉంది
సూపర్ అంటే అర్థం అయిపోయింది నాకు మేల్కొని లేరు హాహా
ఫుల్ ర్యాగింగు
ర్యాగింగ్ ఓకే ఓకే క్లాసెస్ స్టార్ట్ అయ్యా మరి ఈ సెమెస్టర్
అయిపోయి అయిపోయాయి మిడ్ కూడ అయిపోయింది
మిడ్ అయిపొయింద ఓకే ఏలా రాసావ్
బానేరాస
ఉం హు ఓకే నైస్ నైస్ మాకు ఇంక అవ్వల మిడ్ స్టార్ట్ అవుతది నెక్స్ట్ వీక్ లో
నువ్వు ఏ కాలేజ్
కాలేజ్ వదిలేస్తే మన కాలేజ్ పేర్లు వేస్ట్ కానీ
ఇంటర్ ఏ కాలేజ్
ఇంటర్ ఏముందు అక్కడె వైజాగ్ లోనే కాలేజ్ నారాయణ అ
టెన్త్ ఏ స్కూల్ రా
టెన్త్ఊ స్కూల్ కాదు కానీ అలాగే బోర్డు ఎడ్యుకేషన్ మందబ్బా
ఉం హు
కొ భడ పదు కాదు మరి బీటెక్ కదా ఎలా ఉంది మీకు పైసలు ఇంట్లో ఇస్తున్నరా కాలేజ్ కీ
ఇస్తున్నరు డబ్బులున్న ఇస్తున్నారు ఆ డబ్బులు ఇచ్చినవన్ని అలాగే వెళ్ళిపోతున్నాయ్ తిరుగుతున్నాము
అప్లై చేసావా
మ్
ఏ ఏ స్కాల షాప్ పో చేసావ్
న్సపఫప్ట్
ఓ అచ్చ ఎనఎస్ పి ఎంత వస్తాది
ఫస్ట్ ఏ లక్ష తర్వాత యాభై వేలు వస్తాది మూడు సంవత్సరాలు
అ హా ఓకే ఓకే
మ్
నైస్ నైస్ ఇంకేంటి మరి
ఇంకేటి చెప్పాలి అ జరుగుతుంద మరి ఇంట్లో ఏమనన్న అంటున్నారా
పర్లేదు నాకేమన్నా అది ఇంట్లో బాగానే ఎంతన్న అలాగ ఫైనే ప్రస్తుతానికి ఉం హు ఫెస్టివల్ ఉండదు మాకు నెక్స్ట్ మంత్
ఫెస్ట్ ఉందా
ఉ కాలేజ్ ఫెస్ట్
ఉ హు కలరఫుల్ గా ఉంటది రా అయితే
బాబోయ్ వేరే చాలా బాగుంటది
కాదు మరి ఈడెలా ఉన్నాడు ఆధార్ష్ గాడు ఎలా ఉన్నాడు
అ వాడు బాగున్నాడు బాగున్నాడు అలాగే కాల్ చేయట్లే కాల్ చేయట్లేదు జస్ట్ అప్పుడప్పుడు మాట్లాడుతు టెక్స్ట్ చేస్తా అంతే
నా కూడ చెయట్లే
బిజీ ఉన్నట్టు ఉన్నాడు లైఫ్ లో మరి
ఉహు ఆ మరి ప్రియా ప్రియ ఎలా ఉంది?
అ బాగుంది తను అంటే ఎప్పుడో రీల్స్ పంపిస్తది అంతే. రియాక్ట్ అవుతాం.
ఉహు మరి నాగేశ్వర్ ఉన్నాడ?
వాడా పట్టే పటిచ్చుకోడు.
ఓరే ఆడు నువ్ బెస్ట్ ఫ్రెండ్స్ రా!
లేదు లేదు నేను చెప్పాలామాట మీ ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్
అందుకే మీరిద్దరు ఒక దగ్గర ఉన్నరు ఇప్పుడు.
తిరుగుతార్రా మీరిద్దరు, మీ ఇద్దరు ఒక క్లాస్ రా చిన్నప్పటినుంచి
మీ ఇద్దరు ఒకటే సెక్షన్, ఒకటే క్లాసు, ఒకటే బెడ్డు.
అబ్బో
ఉహు
ఉమ్
ఇంకేంటి మరి? మీ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా మరి?
ఉమ్ బాగున్నారు బాగున్నారు
ఏరా జిమ్ కెళ్తున్నావా ఇంకా?
జమ్మూ ఏ మానేసిన, రెండు సేమ్ల ముందు ఎల్లా ఇపుడేళ్ళట్లే. ఎల్లబుద్దయట్లే మా జిమ్ ఏం ఉండదు మో కాలేజ్ చిన్న కాలేజు, మా జిమ్ లో ఏం ఉండవు, ఎక్విప్మెంట్ కూడా ఉండవ్.
ఫ్రీయా డబ్బులా?
ఫ్రీయే కాలేజ్ జిమ్మె కాని ఏముండవ్ ఎక్విప్మెంట్స్.
ఉహు
సో ఎళ్ళినా వేస్ట్ రన్నింగ్కి ఎళ్దామని చూస్తా కాని రోజు లేగను, పడుకుని పోతా ఉండిపోతా లెగను
అంతే మనమంతే ఇంగ
ఆ యాక్చువల్లీ ఇంక అయితే మరి కాలేజీ లో ఏం కున్మామ్ చూస్తున్నావా బైక్ గిటా, కార్, స్కూటీ ఏన
అలాంటిది ఏంలే
మీ కాలేజ్ దూరం కల హాస్టల్ నుండి
లే లే దగ్గరే నడుచుకుంట ఎల్లిపోవచ్చు.
అచ్చా
నువ్వు కొనుక్కవాల, నువ్వు తీసుకవాల కా నీకు బాగుంటది.
వొద్దొద్దు మనకంత డబ్బులేవు, స్కాలర్షిప్ రావట్లేదు
ఆ నీకెట్రా
అవునవును నాకేటి, నాకేట్లేదు అదే
నువ్వె అలా అంటే ఎలా రా? అసలు మన బ్యాచ్లో ఎవడైన అన్ అందంలో గాని, ఉమ్ డబ్బుల్లో గాని ఎవడైనా నీకు పోటీ రాగలడా?
అవునవును నీ తర్వాతే అంటవా?
అదే అంటున్న ఆహ్ నీ తరువాతే మరి
అవునా ఓకే ఓకే, సరే సరే బానే
ఇంకేటి మరి ఇంట్లో వాళ్ళు అందరు బాగున్నారుగా?
ఇంట్లోళ్ళు సూపర్, బానేఉన్నారు డాడీకి తర్ లో కొంచెం బాగాలేదు చెప్పా చెప్పానా చెప్పలేదా నీకు, ఫోన్ చెయ్యలేదనుకుంట డాడీ కి బాగాలేదు తర్వాత
ఏమైంది?
డాడీకి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది.
ఓహో బ్రెయిన్స్ట్రోక్ అంటే
పెరాలిసిస్ అయింది లెఫ్ట్ బాడీ పేర పారలైజ్ అయింది బెర్ బ్రెయిన్ లో క్లాట్ అ యింది స్ట్రోకోచ్చింది ఒకటి
ఆహా ఇప్పుడు ఎలా ఉంది అయితే
ప్రస్తుతానికి తగ్గినట్టేవుంది ప్రస్తుతానికి తగ్గినట్టు ఏం లేదు కాని అలాగే వాడుతున్నారు మెడిసిన్స్
ఆహా పెద్ద ప్రాబ్లం ఏం లేదుగా
లేదు లేదు ప్రాబ్లం ఏం లేద్ అంటే ప్రాబ్లమ్ అంటే మెడిసిన్స్ వాడుతారు మెడిసిన్స్ ఉన్నంత వరకే మెడిసిన్ తీసుకోపోతే మళ్ళీ ఇబ్బంది అయిపోద్ధి ప్యారసి తగ్గట్లే బాడీ
పోతే జాగ్రత చూస్కో అయితే దగ్గర్నుంచి
ఊ నేను కాలేజ్ అన్నా నాదిదూరమే కదా ఇంటికెళ్లినప్పుడు చూస్కో అలాగే ఉంటాం దగ్గర ఉంటాం
ఆహా
ఊ
ఇంకేమీ మీ షాప్ ఉందా లేదా
షాప్ లేదు అమ్మేషాం ఆ డాడీకి బాగుంది తవాత ఎవరు చూస్తారు షాప్ అమ్మేసాం
ఉహు తెగ తినేవాడివీరా ఆ షాప్లో
ఓ ఆ నేనా ఆ తిన్నను తిన్నను
మాక్ కూడా కొంచెం తెచేవాడివి
ఆ డాడి చూడకపోతే చేతే ఎత్తరు నాకు షాప్లనే ఏసేదురు
ఊ
చలైతుందిర ఈ మా క్లైమేట్ మరి చల్లగుంది ఇక్కడ
మాకు ఫుల్లు వర్షాలు పతున్నాయి
అబ్బో మాకు వర్షాలు లేవు కాని చల్లగుంది
ఆహా ఈ టైమ్ లో చాల్లగా ఉండడం ఏంద్ర
మాదంతే మా కాలేజ్ వేరే
ఇంగో భర్తగాడు వచ్చాడు బర్తగడితో మాట్లాడుదా
ద్దులే అద్దులే నువ్వు మాట్లాడు బర్త్ ఫోన్చేదం అడికింది టైమ్ వుంద్ బర్దగోడికి ఫోన్ చేద్దాం
ఉహు
ఊ
ఆడ టిఫిన్ ఉండి తినే మాకు ఇక్కడ ఉత్తప్పెపెట్టిల్లు ఈ రోజు
ఉత్తప్ప అంటె ఎప్పుడో విన్నాం తప్పే
ట్ట లేసి టిలాగా అట్లు రెండు కలిపితే ఓచ్చింది
అంటే దోసే దోస మసాలా దోసా
ఇంచు మించు అలాంటిదే
దానికి దీనికి తేడా ఏంటి
అది కొద్ది పెద్దగా ఉంటుది ఇది కొద్ది దలసరిగా చిన్నగంటది
ఉహు ఒకటే రుబ్బు
ఉ వాటేరుబ్బు
అట్లు రుబ్బె
ఆ ఆ ఇడ్లీ ఇడ్లీ రూబ్ వర్తది
హ దోస కట్లో రూబ్బుతు కతే ఇడ్లీ రూబ్బూతు తకాందే
ఉ అంతే
ఓకే ఓకే మక్స ఎప్పుడో విన్నా కానీ మన పక్క మన పక్క ఏమోంట మమ్మి ఇంట్లో అంటది ఎప్పుడున్నా కుడుబ అంటారు మళ్ళీ కుడుబ ఉంటేదో
కుడుమా అదిీ మా ఇడ్లీతోను
ఉ
పెద్దలు చేస్త ఇడ్లీ పెద్దగా ఉంటారు సేమ్
ఉహ్రూఆ అదిన్నట్ల మిట్ల
అంటే మా ఫ్రెండ్ ఒకడు ఉంటాడు సేమ్నీలాగ అసలు బడ్డ మీద పుషపులు తీసు తు నాడు
లేదే మంచి బెత్
లేదు లేదు ఇడు బిడ్డమే పుషపులు తెస్తాడు పాటలు పెట్టుకని నీ బెస్ట్ ఫ్రెడ్ ఇడు గ్యాంగ్లీడర్ రా
అబ్బో వదనా భష చెతున్నాడా వేరరా
ఏమి ఇద్దరు ఒకలా ఉంటారు కదా చూడ్డడి
అ అందె కె అడి జు లికి వెల మే
ఆడైతే గ్యాంగ్లీడర్ ఆ నువ్వేమంటవు గానీ
అవును లె
ఉ
సరే సరే అయితే మరి చూసుకోని మళ్ళీ ఫోన్ చేస్తా మమ్మీ ఫోన్ చేస్తున్నారు ఆహ ఉంటాం మరి బాయ్
సరే నండి బాయ్